ఏం చేస్తానావ్ అమ్మ
వినిపిస్తాంది పడుకొని ఉన్నా నిద్దర రాల అందుకే ఫోన్ చేసినా ఉహు పడుకోలేదా వగరింగ్ నకు అవునా ఏం నిద్రబోలేదా ఇంగా.?
లేదు నిద్రొసే గదా. !
ఏమి.?
ఏమొ నిద్దుట్రాల.
అవునా. ! న్హా. ఆ చ్చే వొచ్చే అమ్మ.
ఇదీ.
ఆః
హమ్ మూవీస్ బెట్ట్కునేది, సాంగ్స్ బెట్కునేది, నిద్రబోయేది. ఇట్లా.
ఆహా. ! కానీ అన్ని జేసిన నిద్దరా మాత్రం రాదు సెల్ల్. చార్జీంగ్ ఐపోతది. ఏం చూస్తమ్ ఏం చూడ. ఊమ్మ్.
చార్జింగ్ బెట్ట్కొండ్ మరీ. పాట్లు వింటాను.
అంత్తెమ్మా మన బతుకులు. నైట్ షిఫ్ట్ బతుకులు.
హ్మ్.
ఉ
న్హా.
ఊరిబోతనావా ఫెస్టివల్కి.?
ఊరికా. ! ఏమో చూస్తా. !
ఉహూ. ఆ పొట్టమ్మా ఇంటికి బోయిందా.? బక్క పాపా. !
ఆ పోయింది.
ఆహా.
ఆయమూంటే గనా అరుసనే ఉంటది. అల్లరి ఏస్తుంది, డ్యాన్సులెసుంది.
బా జేస్తాది గదా డాన్సులాపిల్ల. !
ఊ. నేర్చుకుందాం మనం హూహూ. మా పిజీకి రా నేర్చుకుని నేర్పిస్తుందాపాప.
ఆ వద్దులే.
ఊ.
ఊమ్మ్.
ఏం రూమ్ పోతాన్నావా మళ్ళీ మీ ఫ్రెండ్స్ తో.? ఏబ్బుడూ.? ఏమీ.?
ఏంలే. ఊర్కేనే.
ఊహు వెళ్తానంటివి అప్పుడు.? !
మళ్ళా ఏమొ పోవాలన్పిలా.
ఏంటికి.?
ఊర్కేనే.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
చూస్సా పొతే బోతా లేదంటే లే. ఊ షిఫ్ట్ అయిపోయినారు వాళ్ళు అన్ టూబిహెచ్కే దీస్కున్నారు.
అదే టుబిహెచ్కేనే షిఫ్ట్ ఐనారా అంటానా.
ఊ అయిపోయినారు.
ఆహ ఎంతంట అడ్వాన్స్
ట్వంటీ అంటా
మేలే రెంట్ ఉహు వన్ మంత్ అడ్వాన్స్ తీసుకున్నారు. టూ తౌసండ్ ఎక్స్టా మళ్ళా వన్ మంత్ ముందు చెప్పాల, వదిలేసేప్పుడు
ఏంలేడా, అడ్వాన్స్ ఏంలే మళ్ళా
ఇయ్యరా
ఆహా
ఓయమ్మ ఇరవై వేలు పోయిన
ఇప్పుడు ఎవరన్నా కొంతమంది జాయిన్ అయితా ఉంటారు కదా వాళ్ళల్లో
ఆ
వాళ్ళకేం అడ్వాన్స్ లేదంట
ఊహు
కాకపోతే ఏమన్ అడ్వాన్స్ ఏం ఇయనవసరం లా
ఆహా
మాములుగా అడ్వాన్స్ ఇస్తారు కదా ఎవరైనా జాయిన్ అయ్యేటోళ్ళు
ఆ
అట్లేం లేదంట కాకపోతే వైఫై బిల్లు కరెంట్ బిల్లు ఏసుకోవాలంట అంతే
ఉహు ఎంతంటా వైఫైకొచ్చే
మొత్తం కలిపి, ఫస్ట్ మంత్ వచ్చి ఎయిట్ థౌజండ్ అంట
ఏదానికి
అదే ఇప్పుడు పోతారు కదా ఇప్పుడు జాయిన్ అవుతా కదా వాళ్ళతో ఆ అప్పుడు ఒక మ ఒక నెల మాత్రం ఎనిమిది వేలంట మళ్ళీ మిగతాది వచ్చి మిగతా నెలలొచ్చి ఐదు వేలో నాలుగు వేలో
ఆహా
అంతే
ఇప్పుడు ఎంత మంది ఉంటున్నారు మీ ఫ్రెండ్స్
ముగ్గురున్నారు
ఆహ అంతేనా
ఉమ్ యాడ్ అవుతారంట
ఆరుమంది కదా
ఊమ్
నీతో పాటు ఏడు
ఆ నాతో పాటు ఆరు
నీతో పాటు ఆరా ఉహూ ఓకే ఓకే అన్ని తెచ్ అవును సెమీ ఫర్నిష్డా ఫుల్లీ
ఫుల్లీ ఫర్నిష్డ్ వన్ ఓన్లీ వన్ మాత్రమే
ఉహూ
చేసుకోవచ్చు ఆ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్
ఊ
అన్ని వాళ్ళే
ఏ కంపెనీ
కాట్స్ ఏమో తెలీదు
వెళ్ళలేదా వాళ్ళ రూమ్కి
పోయినా గాని ఇంగా ఫ్రిడ్జ్ తేలేదంట, ఇస్తారంట.
అవునా కార్ట్స్ మ చెక్కవా, ఐరన్వా?
కార్ట్స్ అంటే ఓన్లీ బెడ్.
ఆహా
కింద మాత్రమే.
హుహ్
చాలుగదా
ఆ అదైనా సాలులే.
ఏ
మనం గొనాలన్నా చానా పడతది.
అ
హ్మ్ దాని బదులు ఇది బెస్ట్ కదా.
వంటలు అన్నీ ఎలా చేసుకుంటారు.
హుహ్ వాళ్ళకు మార్నింగ్ షిప్ట్ లా.
హ్ ఫస్ట్ షిప్టి. మూడు రోజులు చెయిచ్చి త్రీ డేస్ వర్క్ ఫ్రమ్ హోం, టూ డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్.
అవునా.
హ్మ్
ఆహా ఓకే.
నాతోనైతే ఓన్లీ సండే మాత్రమే వీక్ ఆఫ్.
ఏమి అట్లో
అంతే ఆళ్ళకి కొంతమందికి ఉంటాయి.
మా ఫ్రెండ్ కూడా స్టార్టప్ ఫస్ట్ సాటర్డే థర్డ్ సండే ఉంటది ఆఫీస్ ఫోర్త్ సండే సెకండ్ సం చి సాటర్డే సెకండ్ సాటర్డే ఒక్కటి ఉండదు ఆఫీస్ అంతే.
పుహ్ మొత్తం స్టార్టప్ లో సాలరీలు అవన్ని మంచిగనే ఉంటయిగా.
ఆ ఆ మంచిగా ఉంటయి వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటది.
హుహ్
హ్ అంతేగా ఏమంటే వర్క్ బానేర్చుకోవచ్చు. అన్నీ నేర్చుకోవచ్చు.
హ్మ్
హ్
పోవాలనున్నా
ఏటికి
స్టార్టప్ కి
ఆహా
ఐటీ
ఐటీనా
కానీ త్రీమంత్స్ సాలరీ ఇవ్వరంటా.
ఏందది.
అంతే అది.
హుహ్
నేను కూడా మంచిపిల్లనే
ఎంత ఇస్తరంట నెలకి.
పది పదైదు అంటా.
ఆహా
ఏంది అబ్బా
నీకో సెరీ ఇరవై ఐదు, ముప్పై ఇస్సర్రు పషూకే
ఆహ్
హ్మ్
అంతా నేర్పిసారంట
మేలు కద నేర్పిసే అంత
ఉమ్ కానీ ఇరువైళ్ళు నోద్దాక చూసున్నావ్ ముప్పై ఏడువేలు
ట్ మైనా ఐటీ లోనే ఏ దాని మీద చేస్తాన్దా. అమ్మాయి
అవునవున్ జావా
మంచిగావానా ఈ ఆ ఓకే ఓకే
కానీ ఇంటర్వ్యూ ఇస్తాం గాదా.
ఆ
అదొచ్చి పైతాను ఎస్పి వొళ్ళం మనం ఏం నేర్చుకున్నామంటే. పాట పైన మాత్రం. ఇంటర్వ్యూ ఉంటదనమాటా.
అవునా
ఇన్ట్రడక్షన్ మళ్ళా బల్క్ గా
ఫ్రెషర్ప్ గావ్ట్టి ఎక్కువ అడగరు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్ స్తారు
హ్మ్
నాయుమ్
యామో ఇంగా త్రీ మంత్స్ ఏమియరాంట. నో మరి
మళ్ళ హాస్టల్కి ఎట్లాంట.
హాస్టల్ కి మనమే పే చేసుకోవాళ్ళ. అ అకామిడేషల్న్న ఇస్తే. సో ఓకే
ఉహ్
ఇల్లు జూడాల
అంతే కొన్ని కంపెనీస్ స్టార్టప్స్ అంటేనే అంత.
ఉహ్మ్
నాక్ గూడా ఆకలేస్తుంద్
ఆకలేస్తాందా తిను
నిద్ధరోసమి పక్క స్వామీ సెళ్ళు పక్కాన్ స్తారు. కొంచం నిద్దరు పోతుంది. నేను ఆట చూస్తాన్నా కదా.
ఉహ్మ్
అందుకే నిద్దర్ ఎఫిక్ట్
ఉహ్మ్
ఆహ్ ఆ
నిక్ తల్ల్నోప్ ఇప్డే స్టార్ట్ అయింది.
అవునా
ఎపనుంచో లైట్ గా
ఈ తల్నొప్పి స్టార్ట్ అయితే కష్టం. అమ్మ
ఉమ్
నీకి తల్నోపీ స్టార్ట్ అయితే కష్టము. ఏమా
నాక్ నిద్రొస్తంద్
పండుకొమలి
ఉమ్ హు
ఎందో ఈ ఆకాలి మనకి
నిజమే అలవాటు అయిపోయింది. ఏం చేద్దాం.
ఉ అదే దీనకే అలవాటు అయితద మొన్న ఇంటికి పోయినప్పుడు నైట్ ఒంటి గంటకు కూడా ఆకలేదు
ఆ
నైట్ ఒంటి గంటగాడ ఆకలయింది ఇంటికి పోయినప్పుడు
మ్మ్
మ్మ్
హ
ఏం చేస్తామ అమ్మ ఏం చేయ
హ
ఆ నిద్దర్లు ఉండవ్ ఎం ఉండవ్
అయిపొయింది
ఎం నిద్రపోతాన్నావా
ఆ
నిద్దరపోదన్నవా
లేదు లేదు కట్ జెస్తన్నా